ఆ ఆద్దవకి ఇలా ఉంటే ఆమెది ఇంకో ఎలా ఉన్నా కూడా మళ్ళీ అది కూడా ప్రాబ్లం వస్తుంది సరే అని ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈ సైడ్ ఉన్నా ఇట్ సైడ్ రాని వాళ్ళు ఉన్నారు నేన అట్ సైడ్ వుందామన్న వీరిద్దరర్ మళ్ళీ ఏమన్ కు ్రో ఏందో మళ్ళీ ఇంకోటి ఏదంటే లా ఇ ఫైనల్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కదా ఇదే ఇప్పుడే కలిసి ఉండకపోతే ఎట్లా ఇన్నా ఆలోచిస్తున్నా నాకేం అర్థమైతేలేద్ చెల్లాయి ఏమంటవ్ చెప్పు
అంటే ముగ్గురు ఒకగాడనే ఉండండి కా ఒకవేళ ప్రియాంక మళ్ళీ అట్లనే గొడవ పెట్ కని మాళ్ కొం ఉంటే ఉండునియంండి ఇంకా ఆమె ఇష్టము నీతో ఎవరెవరు మంచి ఉంటున్నారో నువ్ వాల్ తోనా నీతో ఎవరెవరు మంచుకుంటున్నారో రివర్స్ ఉన్నా కూడా వాళ్ళతో మంచిగా ఉండు ఇప్పుడు అక్ష నీకేం లేదు కాబట్టి మీరి ఇద్దరు కలిసి ఉండండి ప్రాబ్లం ఏం లేదు దాని ఎవరేమ అనుకుంటా మీ మి ఎందుకు చెప్పండి
మొన్న వెళ్ళ రోజు ఆంటీ అడిగిందని చెప్పినా కదా ఇట్లా అక్ష వెళ్ళలేదు కదా ఎందుకు వెళ్ళినామని చెప్పినామని
అవునవును
అది చెప్తే అక్షక్క ఫీల్ అయింది నువ్వు చెప్పకుండా ఉండాల్సింది. కదా అన్నది మరి ఒకవేళ అది నేను ఉంది అని చెప్తే ఎందుకు చెప్పినో ఆంటి చూసేది కాదు కదా లేదని చెప్పాల్సింద అని కూడా అనుకుంటారు కదా తను.
ఆ అట్లా కూడా వచ్చేది.
అట్లు కూడా వచ్చేది కదా ఇప్పుడు సరే అయిపోయింది. ఇప్పుడు నేనే బ్లేమ్ ఆయనగా దాని దగ్గర అక్క ఫో ఫీల్ అయింది, నేను నీ కోసమే ఉన్నా ఫేర్ వాల్ కి పోతే అసలు ఉండేదాన్ని కాదు. అని చెప్పి లాస్ట్ కొంచెం నన్నే బ్లేమ్ చేసి వచ్చింది ఇంకా నాకు నచ్చలేదు అది అందుక ఈ సమ్మర్ ల్లో కూడా అంతక మా ఇద్దరి మధ్య అంత మాట లేవు నెక్స్ట్ తర్వాత రోజు నువ్వు ముంద వెళ్ళిపోయావా, బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తా అని.
అవునవును
అయితే నేనేమన్నా ఆంటీ కుదితే ఫేర్వెల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్తాను. లేకపోతే తర్వాత ఈరోజు మార్నింగ్ వెళ్తానని చెప్పాను కదా.
అవును ఏదో బ్రేక్ఫాస్ట్ విషయం లో ఏదో అంది కదా.
ఆ అయితే ఆ రోజు మనకి బాగా వర్షం పడి అసలు ఎక్కడ మనం రావడానికి కుదరలేదు, కదా కాలేజీ నుండి.
అవును అక్క అవును
అయితే నేను అప్పుడే వాష్రూమ్ రెడీ అయిపోయినా తినేసినా నువ్వు వెళ్ళిన నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చినా, ఆంటీ అన్నది ఆ మీరు టిఫిన్ పంపిలేదు కదా చే
నేను ఇంక ఎళ్ళలేదు, అప్పటికి వెళ్ళలేదు వెళ్ళలేదు ఇంక అప్పటికి ఉన్నా ఉన్నాను.
హు నాకు గుర్తులేదు అయితే ఆంటి అన్నది. ఆ ఇట్లా మీరు వెళ్ళిపోతాం అన్నారు కదా నేను అస్సలు మీకు టిఫిన్ పంపిలేదు. మీ టిఫిన్ ఎట్లా చేసి దో అందరికి సరిపోయిందా. అని అన్నది అప్పటికి నేను ఇంకా తినలేదు ఆంటి అని చెప్పిన అయినా అప్పటికి నేను ఎల్లే రోజు కా నా నా నెక్స్ట్ డే దాకా ఉంది ఫీజ్ నాది ఆమె మీరు ఎళ్లి వత్తం అన్నారు కదా మీకు టిఫిన్ పంపిలేదు. ఎట్లా తిన్నారు అంటే ఇంక నేను తినలేదని చెప్పా అప్పటికి కూడు కొంచెం రాష్ అన్నట్టు అనిపించింది నాకు అనవసరంగా బ్లేమ్ అయినా అనిపిత్ వచ్చంది సరే ఇప్పుడు ఆమె దగ్గర బ్లేమ్ అవుకొని ఉంటే ఇప్పుడు అక్షయ దగ్గర బ్లేమ్ అయ్యేదాన్నిగా నేను. అంటే చెప్పా ఆమెను చూసేది కాదు కదా నువ్వు వెళ్ళిపోయిందని చెప్పాల్సిందే కదా అని కూడా అంటది కదా.
అవును
ఇప్పుడు ఫేర్వల్ లో తను ఉన్నా మేమిద్దరం కలిసి చేసింది ఏం లేదు. నేను పైన స్టేజ్ మీద ఉన్నా తను అక్కడ ఫుడ్ దగ్గర ఉంది. కానీ నేను ఏంటి ప్రెజెన్స్ కావాలని కోరుకున్నా తను ఎంజాయ్మెంట్ మిస్ అయ్యేదని నేను కోరుకున్నా
ఉ కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత అక్షక నిన్ను బ్లేమ్ చేసింది అంటున్నా
ఉమ్ నాకు అనిపించింది తను అన్నది ఆ అప్పుడు ఇష్యూలో కూడా అన్నది సారి నువ్వు ఉన్నావు లేదా అప్పుడు నేను నీకోసమే కదా ఉంది లేకపోతే నే ఎళ్ళిపోయేదాన్ని నేనన్నా నువ్వు నా కోసమే ఉన్నావని అన్ని సార్లు అంటుంటే నాకు ఎట్లుంటది అక్షయ అని కూడా అన్నా నేను అట్ల అనట్లేదు నువ్వు వేరేలా అర్థం చేసుకున్నావు అన్నది ఇ త మాటలు వేరేలాగా అర్థం ఏముంది చెపు కు
అవును
ఇంకా డ్రెస్ కూడా నువ్వు కూడా చూసినావు కదా తనకి డ్రస్ అడ్జస్ట్ చేయడం కోసం నీను ఎంత ట్రై చేసినా
అవును కా
ఆ రోజు ఇంకా నా డ్రెస్సు కూడా అప్పటికి నేను సీనియర్ అక్కవాళ్ళు ఒప్పుకోకపోతే డ్రెస్ ఇద్దామని కూడా చూసిన సేపుంటదో నాకేమి గుర్తుండదు ఏమొద్దు డ్రెస్ వద్దు డ్రెస్ వద్దు అన్నది సరే ఉంటదిస్ ఏరోక్కలు తన అక్కకి నెల్న వేసుకుంటని రసి పెట్టినా అక్కడ అట్ నా డసుసుకుందండి అలో నందిని వాళ్ళు బాగాలేదని చెప్పేసరికి మళ్ళీ ఈ డస్స వేస్తుంది తను అమన్ మనిషి ఆలోచిస్త ఎవరికి అర్థం కాదరు కొెం రాష్ ఉంటే అంతే తన అట్లా తను ఇట్లా అంటారు కాగానీ మనిష ఆలోచిస్త ఏం అర్థం కాదు ఎవరికి
మహ రామ ఉమ్
చూడ సత్యం
ఇ పోన్ లే కా తోదిలేే ఈ ఎందుకో
అవసరం ఫైనల్ ఇయర్ లో ఇప్పుడే కాన్సన్ంట్రేషన్ జాతే తర్వాత జాబ్ దగ్గర చూసుకోవచ్చు సరే కాదు అనుకుంటే ఇదే ఫైన్ ఇయర్ ఫ్రెండ్స్ తో కలిసి ఉండాలని కూడా ఆలోచన వస్తుంది ఏం చెయాలరు అర్థం కావడం లేదు చూస్త స నాకు మైండ్ సెట్ ఎట్లుంటే అట్లా ఇంటర్న్షిప్ కు కూడా ఇంటర్న్షిప్ లో మంచి ఉన్నారా ఉన్న ఉంటా లేదు మంచి ఇం లేరు అనుకుంటే నేను ఇంకా నా సంగతి నేను చూసుకుంటే నా దారి నేను చూసుకుంటా ఎవ్వరు అవసర లైఫ లో మనకి ఇచ్చిన దాకా ఎవరు ఉంటారు కదా
అవునక్క
ఎన్ని పడి చిన్నప్పని చీట్లా పడి పడి పడిచ్చినకు చిరాకు ఎప్పుడునా ఇండిపెండెంట్ గా ఒక కలిసి సింగిల్ గా ఉండడం నేర్చుకోవాలి కదా
అవునా అది కూడా
నిజంగా ఎ నీ పరిపాలన చేయలేని అందుకే అన్నది ఎవరి ఫ్రెండ్స్ దగ్గర పెట్టుకోకు అని
హహహహా ఆ అక్క తెలుసా అసలు వాళ్ళు ఎన్ని ఇష్యూస్ చేస్తారు తెలుసా అక్క ఆ
హాలిడేస్ సెలవల్లో కూడా ఏమైంది
సెల్బుల అయినా కూడా అసలు అమ్మా ఎవరిని ప్రశాంతంగా ఉంచుతలేరు ఆ శ్రీవాణి ఏమో అభి అభి నాకు ప్రపోజ్ చేసిందని శ్రీవాణి జలస్ ఫీల్ అయి వాడిన ఒక వంద సార్లు అడిగిందంట రియల్ గానే చేసినా రియల్ గానే చేసిన వా అదక ఇష్యూ అయింది అద న తర్వాత శ్రీవాణి ఏమో రాణి మీద చెప్తుంది రాణి ఏమో శ్రీవాణి ఏమో ఇది చెప్తుంది ఇద్దరిద్దరి మీదే చెప్తున్నారు ఎవరెవరి నాకు అభికి యశ్వంత్ కి ఒకరు చెప్తున్నారు ఒకరి మీద ఒకరికి నెక్స్ట్ డే చూస్తే ఇద్దరు గల్సి ఫోటోజ్ దిగి స్టోరి బెట్ టిల్లు
మీ ఇద్దరు మధ్యలో ఫూల్స్ మారా అయితే మేము ముగ్గురు
ముగ్గురం ఉక్షలం అయిపోయిం అసలు బ్లాక్ చేసేసినాం ముగ్గురం బ్లాక్ చేసినాం అసలు వాారితో కాంటాక్ట్ లేకుండా
అది ఏమేం చెప్పారో తను మీద ఒకళ ఏం చెప్తున్నారు
ఈ మీట్లాంటిది ఆమె మట్లాంటిది రాణి ఇట్లా చేసింది శ్రీవాణి ఇట్లా చేసింది శ్రీవాణి వానీతో మాట్లాడుతుంది వీనీతో తో మాట్లాడుతుంది ఆ వీని దగ్గర పైసలు తీసుకుంది వీళ్ళు జిమ్ కేళ్తుండే కదాక్కా జిమ్ ఇది రీసెంట్ ఇష్యూ జిమ్ వెళ్తుది కదా రాణి అక్కడ జిమ్ సర్ రాణితో మిస్బిహేవ్ చేసిండంట మిస్బిహేవ్ చేస్తే దా తట ఈ శ్రీవాణి క్లోజ్ గా మాట్లాడుతా ఉందంటా స్టార్టింగ్ నుంచి మా తర్వాత రీసెంట్ డేస్ లో ఆ ై లో కాఫీకి కూడా వెళ్ళంట వాళ్ళ బయటికి వెళ్ళి తిరిగిలంట జిమ్ సార్ శ్రీవాణి తిరిగిన తర్వాత శ్రీవాణి రాణి ఏం చెప్పింది తెలుసా నాకు త్రీ వన్ ఇయర్ త్రీ థౌజండ్ డబ్బులు అడిగిందంట జిమ్ము సర్ని అడిగి కానీ శ్రీవ రాణి ఆడ్ ందని చెప్పి ఈ రాణి పేరు పోట్రే చేసిందని రాణి చెప్పింది నాకు
అయ్యో హా
ఈ రాని ఏమంటుంది నాతో మిస్బిహేవ్ చేసినానే దగ్గ నేను ఎందుకు డబ్బులు అడు నిన్న అవసరం ఏముంది నాకు నా బాయ్ ఫ్రెండ్ వేస్తాడు మా నాన్న కూడా వేస్తాడు కదా నాకు అడగాల్సిన అవసరం ఏముందని అంది
మ్
ఈ శ్రీవాణి ఏం చెప్తుంది... రా ఈ నేను చెప్పిన దానికి మొత్తం క్వైట్ అపోజిట్ గా శ్రీవాణి చెప్పింది రాణీయె డబ్బులు అడిగిందీ రాణికె డబ్బులు అవసరం ఉన్నాయని ఇడు రాణి చెప్పింది అంత అబద్దమే అక్క నేను అభి పిచ్చోలమైనము ఏం తెలుసా ఫోన్ పే హిస్ట్రీ చెక్ చేస్తే జిమ్ సార్ శ్రీవాణి కొట్టగానే శ్రీవాణి వితిన్ టెన్ మినిట్స్ లో రాణికి త్రీ థౌజండ్ పేమెంట్ చేసింది ఫోన్ పే హిస్టరీ అదే డేటు పది నిమిషాల టైం కంతే
రాని అబద్ధం
రాని అబద్ధం చెప్తాంంది మళ్ళా ఏందో ఎమొ వాళ్ళ ఇద్దరు ఇద్దరి మీద ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటళ్ళు చెప్పుకుంట.... చెప్పుకుంటారు ఉ మళ స్టోరీలు పెడతారు ఫోటోలు పెడతారు కలిసి ఉన్నట్టు నిన్న రాణి బర్త్ డే య.,.. హాస్టల్ కి వచ్చినట్టుంది
ఇక్కడ పోదాడా...
ఆ..... కోదాడ లోనే అక్కడ, మళా... మల్ల హాలిడేస్ ఇచ్చినాక కూడా వన్ వీక్ ఆమె లేట్ గా ఇంటికి వెళ్ళింది అక్కడికి పోయింది మళ్ళా హాస్టల్ కూడా వచ్చి కొన్ని డేస్ ఉండి మళ్ళా బర్త్డే అని ఇంటికెళ్ళింది మళ్ళా నిన్న స్టోరీ చూస్తే శ్రీవాణి జానీ బర్త్డే సెలబ్రేట్ చేసింది
అంటే అది ఎప్ప ఎప్పటిదో ఉన్నదా నిన్నటిదేనా
నిన్నటిదె అక్క నిన్నటి దే
మన శ్రీవాణి కూడా ఇంటి నుంచి వచ్చేసిందా అప్పుడే
ఆ వీళ్ళు వచ్చేషిన్ వీళ్ళు అసలు తొందరగా పోలేదు రాలేదు అ ఏం లేదు అసలు అసలు వాళ్ళే అసలు వాళ్ళు ఏం చేస్తారోఅర్ధం అయితలేదక్క
హమ్ సరే వాళ్ అట్లా అంత ఫ్రీడం ఇచ్ పేరెంట్స్ని చూసుకుంటారు కదా పేరెంట్స్ని అడుగుతారు కదా ఇప్పుడ ఎందుకూ అప్పుడే ఎందుకు వచ్చినవాని
ఏమో ఒకలా ఫస్ట్ టైమ్ హాలిడేస్ ఇవ్వగానే ఇంటికి పోలేదు రాని అవిడో మన ఫేర్వెల్ జరిగిందిగా
అవ్
ఫేర్వెల్ జరిగినంక వన్ వీక్కి ఇంటికెళ్ళింది
హమ్
పోయినంక వన్ వీక్కి ఏమో కాల్ చేసి కింది మాట్లాడినా మళ్ళీ ఆ వన్ వీక్ రాని వన్ వీక్ తర్వాత చూస్తే శ్రీవాణి తోటి ఫోటోలు దిగి స్టోరీ పెట్టింది ఎక్కడన్నాండ అంటే నే హాస్టల్ క వచ్చినా అని ఉన్నది నేను అడగలేదు అక్కడ నాకేం అవసరం నాకు అసలు ఆమెతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ పోయింది మొత్తం ఆమె చేసే వాటికి అన్ని అబద్ద్దాల మీద అబద్ద్దాలు అబద్దాల మీద అబద్ద్దాలు ఆ ఇప్పుడు నిన్న గూడా నేను ఓన్లీ వాట్సాప్ లో మెస్ సెజ్ చేసినా హ్యాపీ బర్త్డే అని ఆమె నా బడ్ ర్త్డే స్టోరీ పెట్టిందని ఆ గ్రాటిట్యూడ్ తోటి నేను స్టోరీ పెట్టి వదిలేసిన అంతే కాల్ చేయలేదు నాకు మాట్లాడాల అనిపిలే అవునై కాల్ చేసి తీ ఒక ఓన్లీ మెసేజ్ పెట్టినవ్ ఏంటి విష్ చెయ్యవా నాకు కాల్ చేసి విష్ చేయడానికి ఏమైంద ఆమె కాల్ చేషింది ఆ చేషిన తర్వాత నేను మాట్లాడిన హ్యాపీ బర్త్డే చెప్పి దని తర్వాత ఇవన్నీ చెప్తుంది ఇంగ ఇవన్నీ నాకు గడీ హ్యాపీ చెప్పిం య్వంత్ చెప్ప చెప్పిండు కానీమె మాత్రమే నిన్న చెప్తుంది నేను నీకు చెప్తున్నా ఎందుకంటే నీకు అన్నీ తెలియాలి కాబట్టి నీ అన్ని చెపుతున్నాను నా జబ్ తండి ఆక్క
ఏవి
అర్ధం కాలేదు
క మ బెజూస్కో అన్నిీ చెప్పినా కదా నువవు మాట్లాడ ఏంట అని బ్లేమ్ చేస్తదేమో మధ్యలో న బ్లేమ్ ఇస్తార ఏమోతుున్నా
ఏ నే నేను చెప్పిన ఆక ముందే నన్ను అసలు ఇంటి ఇన్వల్యి చేయుకు కానీ నాకు అవసరం లేదు నున్ ఇన్వాల్వ్ చేస్తే మాత్రం నేను నాకు తెలిసిన ఏమేమి ఉన్నాయో అన్ని అన్ని చెప్తాను నువ్వువెవ తో ఏేమి మాడలేాలరు నాకు ప్రతి ఒక్కటి తెలుసు రాని అని నేను చెప్పిన మాకు ఆల్రెడీ
చెల్లి వన్ మనిట్
ఆ అక్క